హలో
హాయ్ బడ్డీ
హాయ్
ఏదైనా మూవకి వెళ్దమా
మూవిక ఓకే ఏం మూవికి వెళ్దాం
నువ్వు చెప్పు
హా ఏ మూవీస్ జరుగుతున్నాయి బయట
ఆ ప్రజెంట్ అయితే కొత్తగా ఏంవచ్చాయి ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది ధూరంధర్ వచ్చింది ఇంకా సీతా పయనం ఆ విష్ణు విన్యాసం
ఓకే
ఇంకా ఇంకా ఇంకా ఇంకా విష్ దో ఇంకొక మూవీ ఏదో ఉంది మృత్యుంజయ్
ఉహు
ఇందులో దూరంధర్ వచ్చేసి స్పైపై మూవీ
యా యా చూసా చూసా
ఇది రియల్ స్టోరీ అందా
అవును పాకిస్తాన్ హిందూ అదే ఇండియా పాకిస్తాన్ సంబంధించింది
ఆ ఒక ఫ్రెండ్ చెప్పారు చాలా బాగుంది చూస్తే చూడండి అని నాకు అయితే సీతా పైనం నచ్చింది అంటే ఎంత ఆ హెక్టిక్ స్కెడ్యూల్ లో అదొక పీస్ఫుల్ మూవీలాగా కనిపించింది దాంట్లో ఎవరు అను అంటే ఆ చూశాను ఆ హీరో అర్జున్ వల్ల డాట్ గారు ఫస్ట్ యాక్టింగ్ అనమాట
ఏ అర్జన్
హీరో అర్జున్
అవునా
ఒక ఫేవరెట్ సాంగ్ కూడా ఉంటది దాంట్లో పుట్టు మీద కూడు అని సాంగ్ ఉంటుంది అది తనది ఫేమస్ వాళ్ళ డాటర్ చేసింది ఇట్స్ సింప్లీ ఆ సాఫట్ మూవి అనమాటం
ఓకే దేని గురించి స్టోర్ చేసారా
స్టోరీ వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్
ఓకే
కొంచెం ఎమో ఫాదర్ ఎమోషనల్ మదర్ ప్రమోషన్
ఫ్యామిలీకి రిలేటెడ్ అభయి
యా
ఓకే
అంటే హ్యూమన్ కి హ్యూమన్ హ్యూమానిటీ ఎలా ఉండాలి హ్యుమానిటీ లేకపోతే ఎలా ఉంటారు అని చూపించారు
ఓకే
నృత్యంజయ్ మూవీ కూడా బాగుంది దాంట్లో ఏంటి అని అంటే ఆ ఒక కేసు ని ఆ డీల్ చేస్తూ ఉంటారు ఒక రిపోర్టర్ తాను సో క్రైమ్ రిపోర్టర్ తన వచ్చేసి
ఓకే
అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక క్యాండిడేట్ అందబంది తారు ఆ తర్వాత విదిన్ వన్ వీక్ ఇంకో క్యాండేట్ కూడా చనిపోతారు అనమాట కానీ ఇద్దరు కూడా ఒకేలా చనిపోతారు
హ్మ్మ్
సో అలా చనిపోయినప్పుడు ఇలా ఎలా సింక్ అయింది ఇద్దరు ఒకేలా ఎలా చనిపోయారు సో వి యాక్సిడెంట్స్ కాదు మర్డర్స్ అనేవి ఆ ప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఇంకా తను ఆ సతంగ్ స్టార్ట్ చేస్త చడు
ఓకే
సో ఫైనల్ గా వీళ్ళన్ని పట్టుకుంటాడు
అ
సో మీరే మూవీస్ చూశారు రీసెంట్గా
రీసెంట్ గా నేను ఆ ఏం చూసిన మూవీస్ చూసా హ్యారీ క్వాటర్స్ చూసా టూ సీజన్స్
చాలా బాగుంటాయి హరి బుట్ట సి
య టూ చూసాను ఇంకా ఉన్నాయి చూడాల్సన్నాయి
కొత్త మూవీస్ అంటూ ఏం చూడలేదు
అవును అంటే ఒక లిస్ట్ చెప్పండి అసలు ఏం చూసారు
ను ఐడియా
హరిపోటర్ ఎప్పటి నుండి చూస్తున్నారు మీరు
నిన్న నిన్న టూ థౌసండ్ వన్ లో ఒక రిలీజ్ అ కదా హారీ పోటర్ అన్నా చూసా ఈరోజు టూ చూసా
ఓకే ఎలా అనిపించింది
యా గుడ్ బావుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది
ఓకే మీ ఫవరెట్ హీరో ఎవరు
మై ఫేవరెట్ హీరో నోవన్
ఓకే
ఎవరు లేరు మీకు
ఆ ఇంతకు ముందు అయితే నానీ
ఓకే
ఇప్పుడైతే నోవన్
హ
ఎందుకంటే వాళ్ళకి చూసింగ్ మూవీస్ అనేవి ఆ డిఫరెంట్ గా చూస్ చేసుకుంటారు నాకు ఇష్టమైన మూవీ వచ్చేసి ఆ గో గోదావరి
వావ్ ఇట్స్ గుడ్ అది నాకు ఫేవరెట్ ఏ
చాలా టైమ్స్ చూసాను ఎన్ని టైమ్స్ చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూస్తాను అంత బా బాగా ఇష్టం నాకు
గోదావరి ఆనంద్
యా ఈవెన్ ద టు
యా నైస్ మూవీ ఇంత ఫీల్ అయిపోతాయి నేను దాంట్లో
ఆ కమలిని ముఖర్జి చాలా బాగా యాక్ట్ చేసింది దాంట్లో అసలు అది మూవీ చూస్తుంటే ఆనంద్ ఆ మూవీ చూసిన ఫీలింగ్ ఉండదు ఏదో ఇంట్లో జరుగుతున్నట్లుగా ఉంటుంది ఆ స్టోరీ
తను హరోయిన్ చాలా బాగుంటాయి మూవీస్ తనవి
యాక్చువలీ డైరెక్షన్ వచ్చేసి శేఖర్ కమలా వాళ్ళది
హ
శేఖర్ కమ్ముల మూవీస్ అన్ని బాగుంటాయి ఏ ఇంకా మూవీ ఏం లిస్ట్ ఉంది నా దగ్గర యాక్చువల్గా ముకుంద మూవీ కూడా ఇష్టం అది కూడా ఎన్ని టైమ్స్
ఓకే లైక్ చాలా ఇష్టం
ఇంకా మిస్ టర్ అది కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది
ఓకే
సో మీ వర్షన్ లో జెప్పండి అసలు మూవీస్ అంటే ఎలా ఉండాలి ఎలా తీయాలి. హార్రరా కామెడీయా
యా హార్రర్ మూవీలో హ్యాపీనెస్ బాగుంటది అంటే జాంబ్కి సంబంధించింది హ్యాపీనెస్ బాగుంటది
మీరు జాంబీ మూవీస్ బాగా చూస్తారేమో గదా
ఏ జాంబే ఆల్మోస్ట్ అన్ని అయిపోయినయ్ ఒక సీజన్ కోసం వెయిటింగ్ అన్నమాట జాంబి అది రియాలిటీ రియాలిటీ డెడ్ ఒకటి ఇంకా ఆల్ ఆఫర్స్ డెడ్ ఆ జాం నెవల్ జాంబి నెక్స్ట్ హ్యాపీనెస్ ఇంకా ఎయిట్ ఎయిట్ బాంబే అంటే సంథింగ్ బ్లాక్ మనీ కి సంబంధించి ఇంగ్లీష్ మూవీ సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినయ్ సీడ్రామా కేడ్రామా ఆ యా
ఓకే ఓకే
అలైవ్ ఒకటి అలైవ్ కూడా బాగుంటంది ఇగ హర్రర్ ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి ఇంగ్లీష్ మూవీస్ సీడ్రామా గీరామా ఎవ్రీథింగ్ కంప్లీటేడ్
ఓకే
ఆ కొరియా చూస్త లవ్ చూడను ఓన్లీ జాంబీస్ చూస్తా
ఓకే సో హార్రర్ అంటే ఇష్టం ఇష్టం అన్నమాట మీకు డైరెక్షన్ చేసే ఛాన్స్ వస్తే మీరు ఒక మూవీ తీయాల్సి వ స్తే ఎవరితో దీస్తారు
అంటే హీరోనా
హీరో హీరోయిన్ కమెడియన్
హీరో అంటే ఇప్పుడు దాకా అట్లాంటిది ఎప్పుడు ఆలోచించలే ఒకవేళ ఆలోచిస్తే మాత్రం ఆగండి
ప్రభాస్ ని బెట్టిదిద్దామా
నో ఆల్రెడీ ఫేమ్ ఉంది సో ఫేమ్ లేని వాళ్ళను తీస్ కొచ్చి ఫేమ్ తెప్పిస్తాం కదా
ఆ అంటే జాంబీ మూవీకి ఫేమ్ నాన్ ఫేమ్ అనే కాకుండా
జాంబీ మూవీస్ కి అంత యాక్టర్ సెట్ కారు సో చూడ్డానికి హ్యాండ్సమ్ ఉండాలి అండ్ ఫ్యాన్స్
అంటే మీ వర్షన్ లో ప్రభాస్ హ్యాండ్సమ్ ఉండడానా
ఏ నో హి ఇస్ గుడ్ హ్యాండ్సమ్ తను కాదు అట్లా అనట్లే నేను అంటే జాంబీ మూవీకి సెట్ కాడు హి ఇస్ డార్లింగ్ అంటే డార్లింగే
రానా
ఇప్పుడు దాకా ఎవరు అవ జాంబీ దగ్గర చూసుకోవాలి కదా అలా
అంటే లెట్స్ ట్రై రామ్ చరణ్
ఆ ఏమో జాంబీ కొంచెం యూత్ ఉండాలి లైక్ జెంజీ పీపుల్
జంజీ పీపుల్
హ యా గుడ్
ఓకే ఇంకెవరినైనా చూస్ చేద్దామా
రోషన్ కామెడీ బాగా చేస్తారు
ఆ హి విల్ బి సూటబుల్
యా
మరి గర్ల్స్ అయితే
గర్ల్స్ అయితే జాంబి వాళ్ళు కొంచెం స్టైలిష్ ఉండాలి అది పద్ధతి కాకుండా కొంచెం స్టైలిష్ గా ఉండాలి
ఇప్పుడు స్టైలిష్ గా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు నాకైతే ఎవరు తట్ట తట్టలేదు మీ కేవరైనా తడుతున్నారా
హలో తెలుగు ఇండస్ట్రీలోనే తట్టట్లేదు నాకసలు
ఆ అసలు బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి
బడ్జెట్ ఒక త్రి క్రోర్స్
త్రీ క్రోర్ససా
ఆ ఆ డైరెక్ట్ చెయాలి ఆ మూవీ తీయాలి
ప్లాన్ చేద్దాం టూ డేస్ లో ఓకేనా డిస్కస్ పెడదాం బై గుడ్ నైట్
గుడ్ నైట్